ముందు
హా బ్రో వినబడుతుందా
ఆ వినపడ్తంది చెప్పండి బ్రో
ఆ దొరకిందా
ఆ
వా మిషన్ వాషింగ్ మిషన్ దొరి
లేదు బ్రో ఇంగా నా టర్న్ స్తాంది. ఇంగా వేరే వేరే వాళ్ళు ఉన్నా వే విశయాలు ఎనఎన్నెన్నో అనుకొని చెప్పు
అవునా ఓ ఓకే
ఊ బ్యాక్గ్రౌండ్ వినపడుతందా అన్న మొత్తము
గ్రౌండ్ వస్తుంది.
నేను టెర్రస్ మీద ఉన్నా బట్ మామూలు ఇంకా పీజీకి వచ్చే లారీలు అవన్నీ ఉంటాయి కదా
ఆహా అదే
అ ఎన్ని అంత ఆరన్న అంటా అవి ఇవి బ్యాగ్ర రీవర్స్ అవి ఇవి ఆరన్లు కొడతనే ఉంటాయి మామూలే ఊ
అ ఇంకా బ్రో ఏం సమాచారం
ఆ
ఏం సమాచారం బ్రో
ఏముంది బ్రో ఈ హీడ్స్ పీ జీ వొళ్లు ఇదో తల కాయ నొప్పి
హహ
ఏన్ వైట్ చేసి వైజని బార ఇగ ఆ ఒక మోర్ దెన్ నియర్లీ వన్ అవర్ అయితంది అప్పటి నుంచి నాకు స్పేస్ ఏ దొరకలేదు ఈడ
ఓఓకే హ
సేమ్ క్లాస్ కొట్టతే బెజారు అయిపోతుంది.
నిజం బ్రో
వెయిట్ చేసి వెయిట్ చేసి అదే ఉంటది. బెంగళూరు అంటేనే వెయిటింగ్ అసల్ ఏంది బస్సుకు వెయిట్ చేయి ప్రతి దానికి కి వెయిట్ చేయసకి నీకు ఇన్స్టాంట్ గా ఏది ఉండదు వెయిట్ చేస్తానే ఉండాల ప్రతిదానికి వెయిట్ చేయాల హి హి ఏం లేదూ బ్రో ఏదో ఒగా ఏదో షాపకట్ల అంత అంతే గాని ఇంత పెద్ద పెద్దగా అయితే ఏం లేవు ఏదైనా మొబైల్ రిపేర్ గాని అట్లా ఆ టైబ్లాన్ ఆ టైప్ లో ఎందుకంటేగన్ టే ఇప్పుడు మొబైల్ రిపేర్ అనేది ఇబ్బుట్లో ఐ మీన్ ఐ మీన్ అది ఇట్ల షెడ్డకి యెళ్ళిపోదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫూచర్ అంతా ఈ మొబైల్స్ మిందే ఉంటుంది ఇంగ అంటే మధ్యలో టెంపరరీగా ఇంగ బ్బ ఇదే పోదున్నట్లు కాకుండా ఉంటుంది కదా అంత వరకు అంతే
టీస్టు టీస్షాపు అది పెడితే వర్కౌట్ అవుతుందా
నువ్ ఎవరో వేరే వాళ్ళు వేసుకోయిన ఆ ఇబ్బుడ వేసుకుంటాను నేను కాసుకోను వెయిట్ చేస్తా ఇంకాయ్యాల ఇంగ నా ఫ్రెండ్ కింద ఉన్నాడు పోయి చూసుకొని కొంచెం లైన్ లో ఉండిపో అది ఇది అని చెప్పి నిలబెట్టినాడు నా కింద వాడు మాల్లో లోన వర్క్ ఉందంటే చేస్తాను ఇంగ అంతే బ్రో ఈ అంతే వారం సోమవారం సే అదే ఆదివారం శనివారం వస్తే ఇట్లే ఉంటుంది ఇది ఆ రేపు ఖాళీగానే వుంటుంది ఆల్మోస్ట్ చెప్పండి బ్రో
అదే ఈకు టీ ష టీ షాప్ పేమర పెడితే ఓకే అ
ఆ పెట్టుకోవచ్చు ఆ లేదు బ్రో వర్క్ వర్కౌట్ అయితుందంటే మేము ఏరియా బట్టి ఉంటుంది బట్ అదే దాన్ని బట్టినే రెంట్ ఉంటుంది కదా
ఊహు
మెయిన్ అది మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కగా వాల్ల ఆ కలాక్స్ లో మెయిన్ క కన్సిస్టెన్సీ అక్కడ ఉండి కొంచెం బాగా మెయింటైన్ చేసేటట్లుండదు మెయింటెనెన్స్ కాకుండా టెస్ట్ ఇదంతా కొంచం అట్రాక్ట్ చేసేటట్లు ఉండాల్ల మంచిగా మాట్లాడి ఇదో అట్ల కొంచెం జరగాల్ల బ్రో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు ఏదో ఒకటిైనా పర్లేదు ఆల్రెడీ ఒకటి నడుస్తంది అనుకో దాని మీద రెడీ కొత్తగా అంటే అదే కొంచం భయం ఇబ్బుడు ఎట్లంటే మీ ఫాదర్ దేదో బిజినెస్ ఉందంటే దాన్ని ఈజీగా టేక్ ఓర్ చేసుకోచ్చు నువ్వు బట్ నడుతావు లేదా సెకండరీ అట్లా బట్ ఈ కొత్తగా నువ్వు స్టార్ట్ చేయాలంటే ఎన్ని ఎం వేరి షాప్ అంట అదంత
ఆ చాలా ఇబ్బందవుతుంది వాటి ఏ మ్రా వర్కౌట్ అవలే పోతే
ఆ లాస్ అదే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఫార్మింగ్ ఎంత ఐడియా ఉంది స సపోజ్ ఫాదర్ ఇప్పుడు నేను ఒక టూ నేను ఒక వన్ ఇయర్ నేను వేరే ఊరికి పోయ్యస్తనన్న గాని నువ్వు చేసుకోగలవ్ ఎందుకంటే నీకు ఈ ఐడియా ఉంది లేదంటే నీది వేరే ఊర్లో ఉంచినా గానీ నువ్వు చేసుకోగలవు నాకు అంత ఐడియా లేదు నేను వాళ్ళతో వీళ్లతో ఎంక్వైరీ చేసి పొలం కొని కొని లేకుంటే వాళ్ళతో ఇట్లా చేపిచ్చి ఇంత
అ అదే అది నిజమే బ్రో అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నా బెంగ్ళూరు లో వాడు చెప్పాడు ఏమంటే ఆ బిజినెస్ ఏం లేదు వాడు కూడా ఇలాంటే పని చేస్తాను ఒక కంపెనీ
ఆ
ఆ వాడు ఒక ఆ కంపెనీ ఆపోజిట్ ఒక టీ షాప్ ఉందంతే ఓకే ఆషాప్ అంటే వాడు డైలీ ఆ షాప్ ఓనర్ ఉంది కదా ఒక డైలీ అంటే కచ్ కచ్ మైనస్ వచ్చేసి ఒక టూ థౌసండ్ ప్రాఫిట్ చేశాడండి వాడు
ఓహోహో టూ థౌజండ్ అన్నా కానీ మినీమమ్ దాంట్లోనే ఎంది పోయినా కాని ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ లాసెస్ కి దాన్లకి దీన్లకి ఎత్ పెట్టుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడన్నా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుం కొన్నాలకి
అదే అదే అంతే అంతే బ్రో అందుకే నేన కడిగింది మరా ఐ షా టీ షాప్ పో పెడితే చాలు కదా టీ షాప్ విత్ సిగరెట్ బ్రో
హ కొంచెం బిజినెస్ అంటావా
ఆ చాలా వర్కౌట్ అవుతుంది అని చెప్పాడు. మరా ఇంకేమై ఐడియా ఉందా ఏమరా అంతే ఆ ఐడియాస్ ఉన్నావా ఇన్వెస్ట్మెంట్ ఉందా అంతే ఇక్కడ కొత్త టీ షాప్ ఓపెన్ చేసు ఆ బాగా రన్ చేసావని తే చెప్పాడు వాడు అందుకే నేను టీ మా ఐడియా ఉంద అంటే చెప్ పినే
లేదు బ్రో నాకు అంత ఐడియా ఏం లేదు బట్ చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఇట్లా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా గానీ సెకండరీ ఇన్కమ్ కింద అట్లే ఏదో ఒకటి చెస్ కుంటనే లేకుంటే కష్టం ఇక్కడ అసలు సర్పోదు ఏందన్నా గాని హ్మ్
అది అంటే అది లేకపోతే ఇలాంటే స్టాక్ స్టాక్ మీన్స్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా
ఆ అట్ల లేదురా అంత ఐడియా లే దాని గురించి నాలెడ్జ్ లేదు మెయిన్ ఐడియా అంటే చేయొచ్చు డబ్బులు అంటే డబ్బులు గానీ లేవుం చేసేకి ఇన్వెస్ట్మెంట్ బట్ ఒకవేళ డబ్బులు ఉన్నా కానీ నా ఐడియా లేదు మెయిన్ అంత అసలు దేంట్లో పెట్టాలా పెట్టకూడదు అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు ఎక్కడ స్టెప్ తీసుకోవాలి ఎక్కడ డేర్ చేయాల అట్లా ఆ టైప్ లో అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే అది హ్మ్ గ్యాంబ్లింగ్ ఉన్నట్లు ఒక్కోసారి ఎట్లంటే జరిగిందంటే ఇంగా అసలుకి మనం ఇట్ల బ్యాక్ స్టెప్ వేసేకుండేలే ఒకసారి అట్ల అయిపోతుంది
హ్మ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఏమంటే షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కోర్స్ కూడా ఉంది బ్రో
ఊహూ ఫ్రీయా
పెయిడ్ కోర్స్ బ్రో ఇప్పుడు ఎలా ఎవరు ఫ్రీగా ఇస్ చార కలా ఆ ఆ ఉంది నా నా ఫ్రెండ్ వెళ్ళాడు వాడు ఒక ఫ్రెండ్ ఉంది ఇన్గా వాడు ఆ ఆఫ్లైన్ కోర్సు ఇస్తారు ఊహు
కాదు బ్రో నాకు చిన్న డౌట్ ఏమంటే కోర్స్ లో వాళ్ళంతా ఐ ఐడియా అంత నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళు ఎందుకని ఇన్వెస్ట్ చేసుకని వాళ్ళు కొంచెం బాగా వాళ్ళ ప్రాఫిట్ చేసుకోకూదు ఇన్స్టడ్ ఆఫ్ కోర్స్ టీచ్ చేసే బదులు అని అంతేనా ఐడియా
అంతే ఏం గోత్తూ సా బ్రో నావి ఇప్పుడు మా మాట్లాడుతుంది కదా ఆ పార్ట్ టైమ్ జాబ్ ఏమైనా చూసుకోవాలి. ఇక మన మన అంటే బేస్ పని వచ్చి నాది ఫార్మింగ్ నీది వర్క్
హు హు
ఇలా అది ఈ మీన్స్ ఇది ఎంతది ఇది ఈ టీచింగ్ వచ్చి షేర్ కోసం అది పార్ట్ టైమ్ జాబ్ అది వాడిది.
ఆహా
ఆ వాడిది మో ప్రొఫెష్ షనల్ వచ్చి వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అర్న్ చేస్తారు అక్కడ
ఊ సెకండరీగా ఇది చేస్తాడు బట్ దాని నుంచి ఇంకోరికి కొంచెం నేర్పించినట్ల అయితుంది అది ఇది అంటారా
ఆ వాడికి నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది అనమాట
ఊ ఆహా ఓకే అండర్స్టాండ్ అండర్స్టాండ్
ఆ వాడు కూడా నా ఫ్రెండ్ కూడా బాగా ఎర్న్ చేస్తాం బ్రో అందుకే నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను ఆ ఊ అంటే అది అంటే ఆ మిరిట్స్ అంటే అర్నింగ్ ఉంది డేస్ ఆ డేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది ఇయర్స్ ఇన్వెస్ట్
మాాముల్ ఇప్పుడ్ ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక టెన్ రూపీస్ ఉంది నాకు అంత బాగుంటే ఎంత ఎ మాక్సిమం ఎంత రావచ్చు ప్రాఫిట్
అంటే ఇప్పుడు అది అది షేర్స్ బ్రో అంటే ఇప్పుడు అంటే హై లెవల్ కంపెనీస్ ఉంది కదా చాలా అ డెవలప్ ఇప్పుడుకన్ కంపెనీస్ ఆ ఆ కంపనీస్ మేలేచేయ ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యా వస్తుంది చాలా
ఊహు పెరుగుతానే ఉంటుంది తగ్గే ఛాన్స్ లేకుండా అట్లా కంపెనీల మీద ఇన్వెస్ట్ వెస్ట్ చేస్తే
ఆ ఆ ఇప్పుడు ఇకా నా ప చేర్స్ చేసిన టై లో ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది అ అంత తెలుసు అంటే అప్పుడు అప్పుడు షేర్స్ ప్రైజొచ్చి హండ్రెడ్ రూపీస్ ఓకే అదే మర ఫ్యూచర్ ఇలో అది టూ టూ థౌజండ్ మీన్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా పోవచ్చు శేర్ అప్పుడు నీవు అది షేర్ నా షేర్స్ హోల్డ్స్ చేస్తే నీకు అర్నింగ్ వస్తుంది
ఉ ఆ టు హండ్రెడ్ లో హండ్రెడ్ ని ఇది ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ ప్రాఫిట్ అంతేనా
ఇలా అంటే చాలా మంది చేస్తారు అది ఆ ఒక అవర్ కు ఫ్లక్చుయేషన్ అవుతుంది
చెప్పలేం అంటే అట్లా పడిపోవచ్చు పెరిగవచ్చు ఏమన్నా
ఆ ఆ ఆ అది మీని డిపెండ్ అపాన్ యువర్ లక్
లక్ అంతే కదా లక్ మెయిన్ మనం మార్కెట్ అనాలిసిస్ అనేది ఇదే మెయిన్ అ నాలెడ్జ్ ఎట్లుండొచ్చు అని
చూడ బ్రో నీవు ఎ మరా ఎం
ఆ ట్రై చేసాను మామూలుగా మెయిన్ ఎంత నాలెడ్జ్ చేస్ మెయిన్ డబ్బులయితే లేవ్ లే నాలెజ్ తెచ్ ఉన్నా కానీ ఇప్పుడు నుంచి ఏం చేసుకుంట అంతే మన కొంచెం హెల్ప్ అయితుందట్లా
ఆ అదే బ్రో అంటే అది ఆ ఫీల్డ్ ఉంది కదా ఆ ఫీల్డ్ ఏమన్నా క్లిక్ అ యి టే ఊ అది మనీ అనేది అది ఒక డబ్బు డబ్బు డబ్బు చాలా డబ్బు బ్రో ఆ
డబ్బు డబ్బులు సంపాదిస్
ఆ అది నిజం బ్రో చాలా అది ఒక ఒకన్ ఒకస్ ఒన్ క్లిక్ అయితే చాలు ఆ ఫీల్డ్ లో చాలా డబ్బు
ఉహుమ్
ఓకే బ్రో ఓకే ట్రై చేయ బ్రో క ఓకే కే బ్రో మళ్ళీ కలుద్దాం ఒకే
ఊ